హలో ఏం చేస్తున్న
ఏం లేదు ఇప్పుడైతే ఇప్పుడే కాలీగానే ఉన్నా
అవునా
నువ్వేం చేస్తున్నావు
ఏం లేదు నేనే ఇ ఇట్లా జస్ట్ రీలాక్స్ అయితున్నా
అవునా ఎటెళ్ళినావ్
బయటికి వెళ్లొచ్చిన మార్కెట్కి
అవునా ఏమి తీసుకొచ్చినావ్ మార్కెట్ కెళ్ళి
కెళ్ళినాము షాప్ పింకి పింకీ ఆ పెళ్ళి ఉంది అయితే
పెళ్ళి ఉందా
ఆ రిలేటివ్స్ ది పెళ్ళి ఉంది సో అట్లాగే షాపింగ్
కున్న మరి డ్రెస్సా ఆ సారీయా ఆఫ్ స్యారియా
ఈ అన్నయ్య పెళ్లి కాబట్టి శారీయస్ తీసుకున్నాం
అవునా
ఆ
ఒక్కదాన్నే వెళ్ళింది, అవును అసలు పెళ్లిళ్ల సీజన్ కదా ఇట్లా బాగుంటాయి కాస్ట్లు అసలు కానీ మనం ఏం చేయలేం కదా మనం కావాలి తీసుకుంటాం ఇక
అవును ఇక తీసుకున్నాం ఇక తప్పదు కదా పెళ్ళిళ్ళ ఇడ ఊరికే రావు కదా అని చెప్పేసి ఇక కాస్ట్ అయినా కూడా తీసుకున్నా ఇక
ఇక తీసుకుంటాం ఒకసారి వేసుకొని మళ్ళీ అది అట్లనే పెట్టేస్తాం బీరువాల అసలు
అవును మీరు ఎట్లా మీరు ఎక్కడ ఆన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆ షాపింగ్
ఆ ఇప్పుడు ప్రజెంట్ అయితే
చెప్పు
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువతే ఆన్లైన్ లో చేస్తున్నా ఫస్ట్ షాప్స్ షాప్స్ కెళ్ళడం తిరగడం ఎండల అన్నీ చేసేదాన్ని ఇగ కొన్ని రోజుల తర్వాత ఆ రేట్స్ కూడా బాగా పెరిగిపోయాయి దాని బ దాని బదులు అసలు ఆన్లైన్ లో ఐతే తక్కువ కాస్ట్ చూపిస్తుంది అందుకే ఇగ ఇప్పుడైతే కోతే ఆన్లైనే చేస్తున్నా అసలు
సరే మంచిగా రావని నేను అసలు ఆన్లైన్లో కొనడవే బంద్ చేసినా ఒక్కోసారి ఆర్డర్ వేస్తే నేను ఒకటి ఆర్డర్ వేస్తే ఇంకొకటి ఆర్డర్ ఏ ఇచ్చిండు మొత్తం మనీ మొత్తం వేస్ట్ త్రీ కేే మొత్తం లాస్ అయిపోయినా నేను అప్పటి నుండే ఆన్లైన్ అంటేనే నమ్మట్లేదు నేనైతే
అవునా అట్ల ఎందుకైంది మరి మాకు బానే వస్తాయి కదా అన్ని
అట్లా ఏస్తారు వాళ్ళు మోసం ఉంటాయి కొన్ని ఫ్రాడ్ అవి పేజస్
అన్నీ ఏం ఉండేవని ఏవో కొన్ని గా అట్లా
ఆ ఇగ నాకు ఇగ అప్పటినుండి నచ్చట్లేదు అట్లా కొనాలంటేనే భయం ఐతుంది ఇగ డబ్బులు ఒకసారి పోయినాయి కాబట్టి ఇగ పోతే పోని అని చెప్పేసి బయటనే అది ఎండ ఉండని వాన ఉండని ఇగ అవసరమైనా కూడా బజార్ పోయి కొనుక్కొని తెస్తున్నా ఇగ
తే ఆన్లైన్ లో నే తెస్తున్నా నాకు అన్నీ బానే వస్తున్నాయి మన బడ్జెట్ లో ఉంటాయి బాగుంటయి టిగా
అట్లా ఎక్కువ చేయకు నిన్న కూడా మోసం చేస్తా సర్ మరి
అంతేనా
అ అవును
కానీక ఇప్పుడు షాప్స్ లో అయితే ఫుల్ రేట్స్ ఉంటాయిన్నాయి అసలు మనం కొనగలుగుతామా అసలు
డైరెక్ట్ ఫ డైరెక్ట్ చట్టు పోయి చూసి కొంటాం కదా కలర్ అవన్నీ క్లాత్ ముట్టి మనకు నచ్చితే ట్రయల్ కూడా చేసి చూసి మంచిగా కొను తెచ్చుకోవచ్చు
కొన్ని తెచ్చుకుంటాం గాని ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీలాంటి వాటికి ఇంత రేటు పెట్టడమా అసలు అనిపిస్తుంది అదే ఆన్లైన్ లో అయితే మంచిగా తక్కువ రేటుకి వస్తే వాడ వాడిదని రోజులు వాడి పడేయడమే అంతే
మీరు బాగా అలవాటు పడినట్టున్నారు ఆన్లైన్ షాపింగ్ కి అందుకే నేను ఎంత అయిపోయిిన కూడా ఆన్లైన్ ఆన్లైన్ అనే అంటున్నారు
ఇక అట్లే అండి ఇక మనం టైం కూడా వేస్ట్ కాదా అక్కడంటే బజర్ పోవాలి ఆటోకి ఎక్కాలి మనీ పెట్టాలి అంత మనీ లాస్ అవుతుంది కదండి
కానీ ఇంట్లో కూర్చని షాపింగ్ అయితే బధకం వస్తుందండి మొత్తం లేజీనెస్ అయిపోతుంది సో కొంచంమన్నా వాకింగ్ చేయాలి నడవాలని చెప్పేసి బజార్కి వెళ్ళి వస్తున్నాను నేను
అయినా నేను కూడా వాకింగ్ చేస్తా ఇంట్లో కూడా వాకింగ్ చేసుకోవచ్చు కదా షాపింగ్కి వెళితేనే వాకింగ్ అవుతుదా
ఇంట్లో ఉంటే చేయబూద్దు అయితే అలు చేయ్యూద్దు వాు నేను అట్లా చూసుంటాము ఏదో చూస్తా అని ఫోన్ ఓపెన్ చేస్తాం ఏదో నోటిఫికేషన్ వస్తది ఆ నోటిఫికేషన్ వస్తంది ఇ దాంట్లోనే మునిగిపోతాం గంటలు గంటలు మళ్ళా ఏ మరే నేను ఏ పని కోసం వచ్చినా ఏ పని చేస్తా తున్నాని తర్వాత ఒక రెండు గంటల తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైతది
అంటే మరి అంతా నేన టెం దాని మీదనే ఏం చెయను అసలు
హ్మ్
అంటే ఫోనే చూసుకుంటే ఏమి ఉండదు నా పనులు నేను చూసుకుంటా నేను ఖాలీ ఉన్నప్పుడు చూస్తారులా
లేదు మేడం మీకేవరివ్ లెవ్ వా పెళ్ళిళ్ళ ఇప్పుడు మొత్తం పెళ్లిలా సీజనే కదా
అవునండి కానీ ఎవ్వరి పెళ్ళి లేవండి అసలు మాకు
అవునా
అంటే మా దాంట్ల అందరియి అయిపోయినాయి పెళ్లిలు మా రిలేటివ్స్ లా ఎవ్వరు లేరు
ఉహు ఇప్పుడు మాది తెలుగు పెళ్ళి చాలా బాగా చేస్తారు ఐదు రోజులు చేస్తారు ఫంక్షన్ ఇప్పుడు మొత్తమహా తీ సంగీత్ మెహందీ ఏది పెళ్లి కూతుర్ని చేయడం పసుపు దంచడం మళ్ళ రిసెప్షన్ పెళ్లిి ఇక వారం రోజులు నుండి మొదలయితాయి పెళ్లిసందడి మొత్తం ఇక చుట్టాలు వస్తారు హల్దీ ఇప్పుడు అందరు మంచిగా ఎల్లో డ్రెస్సెస్ వేసుకుొని ప్రీ వెడ్డింగ్ షూట్లు నైట్ ఇక నిద్రలు ఉండవు ఏం ఉండవు నిద్ర పోవాలన్న తాట్ కూడా రాదు ఇక పెళ్లి అంటే
ఏమో అండి మా దాంట్ల అయితే అన్నీ ఏమం ఉండయి అసలు అంటే ఉన్న కూడా మేము చేస్ కోమవన్నీ
అంటే మీ దాంట్లో ఎట్ల చేస్తారు మరి
ప్చ్ అంటే ఇప్పుడు మీరు తెలుగు పెళ్ళి అంటే మీరు ట టె ఫైవ్ డేస్ టెన్ డేస్ అట్నే చేస్తరు పెళ్ళి మాకు అంట్త ఏం ఉండదు అట్లా.
అంటే మీదేం పెళ్ళి?
మాది ఏమంటరు ఇట్లా బుద్దుని పెళ్లి ఇట్ల అంటరు కదండి
ఆ విన్నా గాని ఎప్పుడు చూడలేదు.
ఊ అంతేత ఎక్కువ ప్రాసెస్ ఏం ఉండదు కాని తొందర అయిపోతది. అంటే లేట్ ఐతది కని ఇగ అట్ల అట్ అట్లాంటి చేస్తరండి మా విలేజ్లల్లో అట్ల
అంటే దానికి ఏమన్న ప్రత్యేకంగా డ్రెస్సింగ్ ఏమన్న ఉంటద?
అవునండి డ్రెస్సింగ్ అంటే మీ దాంట్లో అయితే మీకు నచ్చినయి సారీస్ అట్ల కట్టుకుంటరు పెళ్ళి కూతురు ఇట్లా అంటే రెడ్ గ్రీన్ ఎల్లో అట్లా వాళ్ళకి నచ్చినవి అట్లా తీసుకుంటారు కానీ మా దాంట్లో అట్లా కాదండి మా దాంట్లో ఓన్లీ వైట్ అండ్ వైట్ వేసుకుంటారు అబ్బాయి అయిన అమ్మాయి అయిన.
అవునా
అవునండి వైటే ఏస్
ఏదో కొత్తగా ఉందే. మీ సాంప్రదాయం!
అవునండి! కొత్తగనే ఉంటది మాది వైట్ ఓన్లీ వైట్. ఏసుకుంటారు. ఊ ఇగ మీ దాంట్లో మంత్రాలు చద్ దేవడం అవి చేయడం ఏమంటరు అగ్ని ఏడు అడుగులు ఇట్లా వేస్తరు అవన్నీ చేస్
అరుంధతి నక్షత్రం హోమం చుట్టూ తిరగడము అవన్ని ఏం ఉండవ?
ఉండవండి.
పస్పు దంచడం
ఊ మాకు అవేమి లేవండి. అంటే ఇప్పుడు కాలంల చేస్తున్నారు కానీ మేమైతే అప్పటియే పాటిస్తున్నాం ఇంకా మా అమ్మమ్మలు నానమ్మ వాళ్ల దాంట్ల కాలం నుంచి. ఇప్పుడు అంటే అందరు ట్రెడింగ్ అయి పోయింది కాబట్టి అందరు పసుపు ఫంక్షన్ అని ఆ ఫంక్షన్ అని ఈ ఫంక్షన్ అని అంత డబ్బులు ఖర్చు ఎందుక్. సండే వంత
కానీ లైఫ్ లో ఒకటేసారి వస్తది కదా అండి పెళ్ళి.
లైఫ్ లో ఒకటే సారి వస్తది కాని ఆ మనీ తోటే మనం అసలు ఎంత మంది పేద పిల్లలకు అసలు మన అన్నం అసలు అన్నదానం చేయొచ్చు అసలు అన్నం దొరకని ఎంత పిల్లలు ఉన్నారు. పిల్లలు అయినా పెద్దలైన ఎవరైనా ఉన్నారు అసలు ఆ పైసలతోనే మనం మంచిగా అంత గ్రాండ్ గా చేస్ పోవాల్సిన అవసరం లేదు కదా పెళ్లి ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ లలో చేసుకున్న పెళ్లే ఒక రోజుల చేసుకున్న పెళ్లే గుడిలో చేసుకున్న పెళ్లే అవుతుంది కదండి. అంత ఖర్చు పెట్టి మనకు లేకపొయినా కూడా మనం చెయ్యాలి. మనం అందరిని గొప్పగ అనుకోవాలి మనన్ని అని మనం చేయడం ఎందుకండి అల?
అంటే అప్పు చేసి అని కాదు కానీ మనకున్న దాంట్లో మంచిగా గ్రాండ్గా వేసుకొని ఇట్లా మెమరీస్ లెక్క ఉంచుకోవాలి అనేది మంచిగా అనిపిస్తది.
మెమోరీస్ లెక్క అది కూడా మీరు అన్నది కరెక్టే గాని ఏమో అండి నాకు అలాంటివి నచ్చవు. ఇంత గ్రాండ్ గా అదే పైసల తోటి వేరే వాళ్ళకు లేని వాళ్ళకు చేస్తే బాగుంటది కదా అన్నదానంమయినా పంచి పంచి ఇవ్వడం అయినా వాళ్ళకు పెడితే బాగుంటది కదా ఇప్పుడు మన పెళ్ళిలకు ఉన్న వాళ్ళే వస్తారు. ఉన్న వాళ్ళకు పెట్టినంకా వాళ్ళకి దొరకదా అన్నం అసలు వాళ్ళ ఇంట్లో కూడా తినరు వాళ్ళు తింటుకుంటారు కదా. అదే పేదవాళ్ళకి పెడితే పాపం వాళ్ళ ఆకలి కోసం ఎంత మంది చూస్తం అసలు. ఆకలి దొరకక చేత్త కుప్పల దగ్గర మనం ఇప్పుడు ఫంక్షన్ చేసి అవన్న చేసి పడేసి అన్నం తింటారు, అవన్నీ తింటారు అలాంటప్పుడు మనమే ఒక్కరోజైనా ఒక్క పూట అయినా వాళ్ళకి మంచి ఆహారం పెడితే బావుంటది కదండి.
అవును ఇది కూడా మంచి తాటే గాని అది కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తది. అప్పుడప్పుడు ఇలా అని
ఆ అనిపిస్తది కదన్ పెళ్ళి అయినాక తర్వాత కూడా మనం చ్ అంటే మన ఫోటోషూట్లయినా, ఇట్లా ప్రీ వెడ్డింగ్ మీరు అన్నట్టు అవన్నీ పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు అవన్ని పోస్ట్ వెడ్డింగ్ లాగా
అవును చేస్
అని అంతంత భారీ భారీ ఖ ఖర్చులు పెట్టి అలా చేయడం నాకైతే నచ్చదు
ఇప్పుడు ఉన్నోళ్ళ అయినా, లేనోళ్లు అయినా ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. అంటే మళ్ళా లైఫ్ లో రాదు కదా ఒక్కటే సారీ కదా చేసు కుంటాం అని చెప్పేసి ఇగ ఎంత ఖర్చు అయినా కూడా పెట్టేస్తున్నారు పేదవాళ్ళు అయినా
అవును ఖర్చు బెడుతుండ్రు అప్పులు చేస్ అన్ని చేసారు కానీ ఆ ఇప్పుడు ఆ ఒక్క ఒక్క రోజు సరే ఒక్క రోజు కాకపోయినా ఒక ఆ పెళ్లి జరిగే సమయం ఒక ఐదు రోజులు పది రోజులు అనుకోండి. ఆ ఐదు రోజులు పది రోజుల కోసం అన్నిన్ని లక్షలు పైసలు అవన్నీ ఖర్చు పెట్టి అసలు వేస్ట్ కదండి అ అసలు అదే మళ్ళీ ఇప్పుడు అప్పు చేసి తెచ్చుకుంటాం. కానీ అప్పుడు వరకు బాగానే ఉంటాం హ్యాపీగా ఉంటాం, అన్ని చేసుకుంటాం తర్వాత ఆ అప్పు కట్టడానికి మనం ఎంత కష్టపడాలి. తర్వాత అప్పుడు అనిపిస్తుంది మనకు అసలు ఎంత అప్పు చేసి మనం ఎంత చేసినాం ఆ అప్పు కట్టుకోలే ఇంకా మనకు ఒకవేళ జాబ్ ఉండి, మన గవర్నమెంట్ జాబ్ ఉండి మనం వెల్ సెటిల్ గా ఉంటే ఓకే పర్లేదు బానే ఉంటది. కానీ ఒకవేళ మనకి ఏం లేకుండా అసలు ఆ పాగా అప్పు కట్టడం ఇప్పుడు ఇప్పుడు మనకు ఉంటారు మన అమ్మ నాన్న అప్పు కట్టడానికి ఎంత కష్టపడతారు అసలు.
అప్పు కట్టి చేయ్యాలి అనడం లేదు కాని, మనకు ఉన్న దాంట్లో మంచిగా చేసుకోవాలి.
మనం ఉన్న దాంట్లో చేసుకోవాలి బానే ఉంటది కాని ఏమో నాకు అట్లా నచ్చదు. చేసుకోవడము గ్రాండ్గా
నాకు అట్లా ఇష్టం అనిపిస్తది, కొంచెం మంచి అనిపిస్తది.
అవున ఇగ అందరి ఇష్టాలు ఒకేలాగా ఉండవుగాని
ఉ
ఇస్తది
ఓకే అండి మరి నేను కొంచెం వంట వేసుకోవాలి ఇక తినాలి.
ఆ ఓకే బాయ్
ఓకే అండి బాయ్
ఆ బాయ్